లో బాన్నరా
ఆ బాన్నాం మీరు బాన్నారా
కందరు
ఏం చేస్తాన్నరు ఒక్క నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ కాల్ ఒచ్చింది మళ్ళీ కాల్ జేస్త
ఏ అట్ల కుదరదండి మాట్లాడండి మీరు మళ్ళ కావాలంటే మాట్లాడుకోండి ఆ
దే అండి మాట్లాడండి ఐతే
ఊ మీర్ తిన్నారా
ఏమండి మి వాయిస్ విన్పియట్లేదండి
తిన్నారా మీరూ
ఆ నేను తిన్నానండి మీరు తిన్నారండి
ఆ తిన్నాం ఏం తిన్నారూ
నేనా అండి ఏ తర్బూజంటరు తెల్స మికు
ఆ తెలిహ్
అది తిన్నాను
అ
దాని తర్వాతా ఆ ఫూట్ అంటారు మస్క్ మెల్న్ ఐడియా ఉందా మీకు
ఆ ఉంది అండి మీరు గుడా ఫాస్టింగ్ ఉన్నీన్నార
ఔనండి
ఊమ్ ఇంకా రంజాన్ దగ్గర్లోనే ఒస్తంది షాపింగ్ ఐపోయిందా
షాపింగ్ అంటె జరుగుతానే ఉంటుందండి రంజాన్ అయ్యేంత వరకు ఉమ్
మీరు తీసుకొని ఏస్తున్నారాని అడిగినా
నేనా నాకు అదే చెప్తున్నా కదా, తీసుకున్నా అంటే దాన్నిగా ఎంతవరకు అది జరుగుతానే ఉంటుంది. అది ఎంటిదో వవ్వదన్నమాట.
ఉమ్ కరోనా టైమ్ లో కూడా షాపింగ్కి వెళ్ళినారా మీరు.
టైమ్ లో ఎయాడండి, అన్ని బందుదేనిన్నాయి కదా.
ఉమ్ ఇక్కడ్ తీసుకుంటారు మీరు బట్టలు
మా పెద్ద నాన్న షాప్ ఒకటి ఉందండి, అక్కడ తీసుకున్నా చానా మంచి తిగా ఉన్నిన్నాయన్ని బట్టలు
ఉహు, ఏం పేరు మీ
చింది కానీ డ మనీ లేదు కాబట్టి, ఇంగ బ్యాక్ ఆఫ్ అయిపోయా.
ఉమ్ ఇంగ షాప్స్, ఏం పేరు మీ పెద్దనన్న వాళ్ళ షాప్ పేరు?
ఆ ఎక్స్ వై జెడ్ షాపింగ్ మాల్ అనేసి ఈ షాపింగ్ మాల్ లో, ఎక్స్ వై జెడ్ షాపింగ్ మాల్లో ఒకటి ఏందండి షాప్ ఆ ఏ బి సి ఈ షాప్ అనేసి
ఆహా బాగుంటాయి ఆల్మోస్ట్ ఆల అంటారు.
అన్నీ బాగుంటాయండి పక్కా గ్యారేంటి, మీరు మీరొక సాల్ ఎల్తే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది.
ఆహ ఇప్పుడు రంజాన్కి మీ పెద్దప్ప వాళ్ళ షాపులోనే వెళ్ళి తీసుకున్నారా అయితే?
అవునంది
ఉమ్ ఇంకా అండి కరోనా టైంలో బాగా టైంపాస్ అంటే, ఇప్పుడు మీ పెద్దనాన్న వాళ్ళ షాప్ అంటే కరోనా టైంలో గుడ మీకి ఈజీగానే ఉంటుంది కదా తీసుకునేకి.
ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు చేసినంత షాపింగ్ అప్పుడు చే ఏదేదో ఇప్పుడైతే డే బై డే నో లేకుంటే ఒక డే గ్యాప్ ఇచ్చి, నెక్స్ట్ డే వెళ్ళడము అట్లా అట్లా వెళ్తనే ఉంటాం షాప్ పింకి అప్పుడైతే జస్ట్ వన్ డే ఎళ్ళి ఆగక్ క్యాజుల్ వేర్ గ తీసుకొని చుకున్నాం మరి ఆ కొంచం పాకి డ్రెస్సెస్ కాకుండా జస్ట్ కాజువల్ వేర్ డ్రెసెస్ పోయి తెచ్చుకున్నామండి. మీరండి మీరెట్ల చేశారు శ్
మాదన్తా అయిపోయిందండి షాపింగ్, ఒక్కటి ఒక్క జత క్ కూడ బాగలేదు దీనికంటే కుట్టి పిచ్చుకునేది, కుట్టి పిచ్చుకుంది వేసుకుంటే బెటర్ అనిపిస్థాంది నాకి.
తున్నా అది అది నచ్చకే నేను మా లైక్ పెద్ద నాన్న వాళ్ళ షాప్కెళ్ళి తీస్ కోచ్
హ్మ్ సలు చాలా వరస్ట్ గ ఉన్నాయండి బట్టలు నాకేమ్ నచ్చడం లేదు, అందుకే నేనసలు వెళ్ళ దలుచుకోలేదు షాపింగ్కి.
కే అండి ఒకసారి షాప్ కెళ్ళి చూడండి ఏవి స్
వద్దండి ఇప్పుడు తీసుకున్న బట్టలు ఆ చూసి అసలు ఇంట్రెస్టే పోయింది బట్టల మీద, చూస్ ఒద్దండి చూస్తాంటే బీ పీ ఎక్కుతాందండి. ఆ బట్టాలని.
మీరు మీరు కూడ ఉండిన్నారా ఫ్యా ఫాస్టింగ్?
ఆ అవునండి నేన్ గుడా నిన్న ఇంకా ఎయిట్ ఉన్నాయేమో గదా మనకి.
అవునండి ఇరోజు ట్వంటీ సెకండ్, ఇంక ఎయి తున్నయ్
మ్మ్ థర్టీ ఉంటయా లేకుంటే ట్వంటీ నైనే ఉంటాయా ఈ సారి?
డిప్ కేండ్స్ అండి సౌదీ వాళ్ళు ఎట్లన్ తెట్లా మూన్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు.
హ్మ్
ఇంకా ఈరోజు ఏం తిన్నారు ఏం స్పెషల్ ఇంకా ఈ రోజు స్పెషల్ ఫిష్ అండి ఫిష్ ఫ్రై చేస్తున్నారు తిందాం మేము కాదండి మా అమ్మగారు చేశారు
ఆహా
ఫస్ట్ ఏం లేదండి ఫస్ట్ ఫిష్ ని మన మంచిగా క్లీన్ చేసుకోవాలి దాని తారవ జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్లీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచం టెర్మరిక్ పౌడరు ఇంకా ఝంకారే అందం పౌడర్ గరం మసాలా పౌడర్ సాల్ట్ ఆయిల్ అదిేసి మంచిగా కలుపుకొని
ఫిష్ లోనే వేసేలా లేంటే సపరేట్ మసాలాలా కలుపుకోవాలా
ఏ మీరు ఎప్పుడు తిలేదా
ఆ లేదండి నాకు ఐడియా లేదండి ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తారో అందుకే రెసిపీ షేర్ చేయమని అడుగుతాన
లేదు వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా దాంట్లోకి ఫిష్ వేసి ఆ ఫిష్ పీసెస్కి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలనమాట
ఆ ఆ మసాలా ఫిష్ కి పట్టించాలన్నమాట
అవునండి మెంతు తర్వాత ఒక మీకు టైం ఉంటే కొంచెం సేపు పెట్టుకో పెట్టేసి పక్కన ఒక టూ అవర్స్ లేకుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకవేళ టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి మళ్ళీ కాల్సడ్డే ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుందండి టైం ఎక్కువ ఉందంటే మీరు ఆఫ్ ఇప్పుడు నైట్ కి తినాలనుకోండి మీరు ఆఫ్టర్నూన్ అట్లా పట్టిచ్చేసి ఈ నైట్ కి ఫ్రై చేసుకోండి అంటే బాగుంటుందండి ట్రై చెయండి ఎప్పుడైనో
ఆ
అ పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు నో వరి
హ్మ్ ఫిష్ ఏది బాగుంటుంది ఏమన్నా ఐడియా ఉ ఉందా ఫిష్ లో ఏమన్నా టైప్స్
తిన్నారా అండి టూనా ఫిష్ టూనా బావుంటుంది ఫ్రై లో మళ్ళీ సాల్మన్ కూడా బావుం తుంది ఇంకా లేదు నాకు పెద్ద పెద్ద ఫిషెస్ దద్దు అంటే జిలేబీ ఫిష్ ఒకటి ఉందండి అది చిన్న ఉం టాయి ఫిషర్స్ ఆ ఫిష్ ని మొత్ మొత్తం మేము మేరినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట అది అప్పుడే బావుంటుంది జలేబీ ఫిష్
ఆ నేను ఒకసారి టూర్ కి వెళ్ళినప్పుడు మా అన్న ఒక ఫిష్ కొనిపిచ్చినారన్నమాట అది ఒక చెన్నై లో ఒక ప్లేస్ అది బీచ్ దగ్గర చాలా బాగుంది ఆ ఫిష్ అసలు మసాలా వేసి ఫ్రై చేసి అద ఒక ఫిష్ కొంచెం హ్యాండ్ లో హాఫ్ ఉంటుంది అంతే అది సైజు
అంతే అండి బీచ్ దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది
ఏమండి ఎకనామిక్స్ లోకి వెళ్ళిపోయినారు
చెప్తుందా మీకు మంచిగా అర్థంమవుతుందినేసి
అ
కూతురు ఈ అవునా మాకు కూడా నిందండి అంటే చాలా రోజు చాలా ఇయర్స్ అయ్యంది చదివి ఏ ఇయర్ లో నింది గుర్తులేదు మేబి సెకండ్ ఇయర్ లోనే అనుకుంటా
సెకండ్ ఇయర్
ఎ అమ్ ఇంకేంటండి
చెప్ పలన్నీ మీరు తినలేదా
నేను తినసానండి మీరు
ఆ నేను కూడా తినేసా అండి
ఏం స్పెషల్ ఈరోజు
మా ఇంట్లో ఈరోజు చికెన్ ఫ్రై చేసి పప్పు చేసి అన్నం చేసానండి
చికెన్ ఫ్రై అంటే మీరు ఎలా చేస్తారు చికెన్ ఐ మ్యారినేట్ చేసుకొని చేస్తారా లేకుంటే ఆ అవి చేసేటప్పుడే అన్ని మసాలాస్ అవన్నీ ఏసు
నేనే మా అమ్మ అయితే చేసేటప్పుడే ఇ టొమాటోస్ అంటా ఇంకేం ఆనియన్స్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అవంత అప్పుడప్పుడు చేసి వేస్తుంది ఫ్రెష్ గా అన్ని నేనైతే అన్నీ ఫస్ట్ చికెన్ కి మ్యాగ్నెట్ చేసి మల్ల తింటా అంటే మల్ల చేసుకొని మల్ల తింటాం
మా అమ్మ అయితే గ్రీన్ చిల్లి చికెన్ బాగా చేస్తుంది ప్లస్ గ్రీన్ చిల్లి చికెన్ తో రెడ్ చికెన్ కూడా బాగుంటుంది అవునండి రెడ్ తే బాగుంటుంది చి చానా బాగుంటుంది ఇద్ద
ఆల్మోస్ట్ ఆల్ మా అమ్మ వంటలన్ని బాగుంటాయి
హ్మ్ ఎవరో ఆ మా అమ్మ చేసిన బిర్యానీ తిని ఏంది ఇది ఏమో అన్నారండి పేరు హా వాళ్లకసలు టేస్ట్ లేదు టేస్ట్ వాళ్ళు అట్లే అంతరు కానీ టేస్ట్ లెస్ట్ ఫెలోస్ కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడ తెలిసే కి
అసలు మా అమ్మ చేసినట్టు బిర్యానీ మా ఫ్యామిలీ ఎవ్వరు చేయలేరు సేమ్ అండి మా అమ్మ అట్లా ఎవరు చేయలేరు చేసినా కూడా కొందరు ఎక్కువ బాయిల్ చేసినారు రైస్ ని అది అసలు దిగదు
అది జస్ట్ సంగటి ఉన్నట్టు ఉ ఉంటుంది ఎక్కువ బాయిల్ చేసేస్తే
ఇంకొకటి చేస్తారు దాంట్లో ఏందో తెలియి స్మెల్ ఒకటి వస్తుంది. ఏదో దాంట్లో అదిమ్ చుడండి నాన్సార్ అంటర్ తెలుసా మీకు
హ్మ్ హు
హ్మ్ అది అది ఆ స్మెల్ వస్తుంది. దాంట్లో
హ్మ్ సరే అండి ఇంకేమండి ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారండి.
హ్మ్ హ్
అవునవునా తెలియదండి సరే చదువుకోండి బాయ్ బాయ్